అ విన్పిస్తుందండి సారి
హా వినిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుందండి ఎందుకోనండి మీర్ లిఫ్ట్ చేస్ చా కాల్ వినిపిలేదు అందుకే అడుగుతున్న
అవున అండి నాకి అదే కాల్ చేసినప్పుడే యా రాలేదండి ఓపెన్ చేయడానికి కొంచం ఉమ్
ఏంటండి బాగున్నార ఆ ఇప్పుడు బాగా వినిపిస్తుందండి బావున్నార
హాబాగున్నానండి మీరు
ఉమ్ బావున్నా మండి
అందరు బాగున్నారంండి మీరెలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు
అందరు బాగున్నారండి ఏం చేస్తున్నారు
ఏం లెదండి తిన్నాను అలా పైకి వచ్చి చల్లగాలి తిరుగుతా ఉన్నా వాకింగ్ కాసేపు మిరు
నేను తిని అల ఫ్రీగా కూర్చున్నా అండి ఫ్యాన్ కి
ఏం తిన్నరండి ఏం స్పెషల్ ఈరోోజు
స్పెషల్ ఇంట్లో అయితే ఏం తినలేదండి బయటికి వెళ్ళింటేమ ఏదో పని మీద అలా వచ్చేటప్పుడు ఆ ఇది చికెన్ వింగ్స్ తినేసి వచ్చినామండి ఇంకా రైస్ ఏం తినాల అనిపించేలా
హా హా చికెన్ వింగ్స్ నాకు చాలా ఇష్టం ఇష్టం ఉండి అబో చాలా బాగుంటాయి
టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మేము తిన్నాం చూ ఈ రోజు తినిండే చోట
ఆ మీకు గుర్తుందా అండి మనము ఒకసారి వెళ్ళాము ఉమ్ ఇలాగే చికెన్ వింగ్స్ తినడానికి మనము ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మనము
అవునండి అవునండి గుర్తుంది
ఆ హా కరెక్ట్ కాలేజీ లో ఉన్నప్పుడే అక్కడ కూడా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంటది
అక్కడికి అనుకోకుండా మనం ఆ రోజు వెళ్ళాము కానీ పశ మనం వెళ్ళినప్పుడే కుకుస్ కి వెళ్ళింది మనం ఫ్రెండ్స్ తో నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా అండి అది
ఉమ్ అవును ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ బట్ అక్కడ ఆ
ఆ నేన్ నా ఇంటర్ ఫ్రెండ్స్ వచ్చింటే ఒకసారి వెళ్ళినను వాళ్ళతో వెళ్ళినప్పుడు బట్టి ఎప్పుడు టేస్ట్ చేయ్యలేదు చికెన్ వింగ్స్ అయితే
హ్మ్
ఫ్రెంచ్ ఫ్రైస్ అలా టేస్ట్ చేసినా అక్కడ కాని మనం వెళ్ళిన యాప్ ఫస్ట్ టైం టేస్ట్ చేసాం న్వస్ చాలా బాగున్నాయండి
ఆ చాలా బాగున్నాయి నేను అదే ఇంకో ఇంత ముందుగానే వెళ్ళనండి చాలా బాగున్నాయి అందుకే అగైన్ మనం మళ్ళీ అది తీసుకున్నాం ఏమంటే అక్కడ లేట్ అవుతుందిండి ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కొనే ఆ ఆ వెయిటింగ్ వర్తి అనిపిస్తుది
ఆ నేను అ టేస్టి చుస్ సే ఇంట్లో కూడా చేద్దామని ఒకాసరి వీడియోస్ కొన్ని చూసినామండి తకపోతే ఎందుకో భయం వేసు అదండి లేదండి చేయలేదు అంత పెద్ద సాహసం చేస్తే వేస్ట్ అవుతదేమో ఆయిల్ వేస్టే చికెన్ వేస్టే అం చెప్ప అ నేను కామ్ అయిపోతున్నానండి ఒకవేళ అట్లా తినాలనిపిస్తే బయటికి వెళ్ళే తినేసి వస్తా
ఆ ఆ అంటే మనం ఎక్కువ చేసుకోకూడదండి ఒక టూ అలా ఫస్ట్ ట్రై చేయాలి ఒకవేళ బాగొస్తే నెక్స్ట్ టైమ్ మంచిగా ఎక్కువ చేసుకోవచ్చు
ఆ అక్క కోసం అది ఒక మంచి మనకి దగ్గరగా పీజీస్ కి దగ్గరలో ఉండి ఓ ఫ్రెండ్స్ ఎప్పుడైనా టైమ్ స్పెండ్ చేయడానికి కానీ లేదా మీకేమైనా తినాలి అనిపిస్తే వెళ్ళి పార్సల్ తెచ్చుకొని తినడానికి కానీ మంచి ప్లేస్ అంటే
గద అండి అవును అవును దట్టు బ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాండి అది మరీ ఓవర్ కాస్ట్ ఏం లేదు
అవునండి అవును నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఏదైనా వర్క్ మీద అనంతపూరు వెళ్ళనంటే ఆ మన ఉన్న ఏరియాకి వెళ్ళామండి ఏ అన్ని చేంజెస్ జరిగినాయి ఆ ఏరియాలో అది మాత్ర
అది మాత్రం ఆ ఆ అవునండి నేను వెళ్ళినప్పు
కన్ఫర్మ్ గా చూస్తాది ఉా లేదా అని చెప్పి అండి తెలియో
ఆ అవును గుర్తొస్తుంది నా కూడా అండి అది అంటే లొకేషన్ ఐ మీన్ అదే ఏరియా అంటే అంటే ఆ రూమ్ అంతా చిన్న అయినా బాగుందండి ఆ రూమ్
అవునవును అవునండి మరి ఫోటో ఆ రోజు మనము ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకురావడానికి అదే వింగ్స్ తీసుకురావడానికి టైం ప టైం పడుతుంటే మనం ఫొటోస్ తీసుకున్నాం కొన్ని
అవునండి ఎందుకు గుర్తులేదు అక్కడ అదే వ్యూ కూడా చాలా
ఆ చాలా బాగుంది బ్యా బ్యాక్ సైడ్
ఆ లైక్ హ అవునండి ఆ మనలో ఒక ఫ్రెండ్ ఎప్పుడు ఫొటోస్ పిచ్చి అని చెప్పేసి మనల్ని కొంచెం
ఆ ప్యాక్ చేసి స్టోరీ కూడా పెట్టిందండి నేను హైలే ఇంట్లో వేసినానని అది ఎప్పుడైనా నాకు టైం పాస్ కన్నప్పుడు నేను ఐల్స్ చూకున్నానునంటే దాన్ని చూసుకొనివు
అవునండి ఆ వీడియో ఉంటే షేర్ చెయ్ చేయండి నాకు ఉన్నతం లేద అనుకుంటా
అవునా
ఆ చనా బాగుండి ఆ ఆగేన్ రీతి టాక్ చేసినారని చెప్పేసి ఒక మళ్ళ మన ఫ్రెండ్ ఒకరు అన్నారు అప్పుడైతే పోము మన ఫ్రెండ్ ఏడ్చేసింది లైక్ కామెడీ
అవునవును మరి మరి మేను మా హస్బండ్ తో ఒకసారి వెళ్లినప్పుడు అనంతపురు మా హస్బండ్ కి కూడా చెప్పానండి ఇక్కడ వింగ్స్ చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి వింగ్సే కాదు ఏ రిస్పీ అయినా ఇక్కడ టేస్ట్ ఉంటది కాస్ట్ కూడా కొంచం తక్కువే అని చెప్ప చెప్ప చెప్పానండి నేను మండే వెల్ మండే ఇంకా నాన్ వెజ్ తినం కదా అ పిజ్జా తిన్నామని చెప్ప పిలుచుకెళ్ళాడు మా హస్బెండ్ పిజ్జా కూడా చాలా టేస్ట్ సూప్ ఎరున్నిందండి అస్సలు
అవునా పిజ్జా ఎప్పు ట్రై చేయలేదండి.
మరి అక్కడ తిన్నాగా మరి ధర్మవరం లో ఒకసారి ట్రై చేసామండి. పి జ్జను అమ్మా అదే మా మా ఇంటికి దగ్గర్లో నే షాప్ లో ఆ అస్సలు టెస్టే బాలేదండి.
అయ్యో
ఆ ఆ అది గుర్తు వస్తది నాకు కూర్సులో తినింది. ఆ ఆ టేస్టే ఎంటి ఇంత కాస్ట్ పెట్టిన ఇది. టేస్ట్ లేదు. అక్కడ కొంచెం కాస్ట్ తక్కువైనా అంత టేస్ట్ ఉంది. అనిపించింది
హా అంతే అండి కొందరు ఏమంటారు. చేతి వంట మ్యాజిక్ ఉంటది. కదా అట్లా హ్ అదే అందరికీ రాదు.
అదే కాదండి. ఇక్కడ అయితే గాన్నా మాకేంది న్యూడిల్స్ తినాలనిపించినా గాని అఅస్సలు న్యూడిల్స్ అవి సైజ్ ఇట్లా స్మాల్ ఉంటాయి. మ్యాగీ ఉన్నట్టు టెస్ట్ కూడా ఏది గోబీ రైస్ టేస్ట్ ఉండదు. ఏవి టేస్ట్ ఉండవు అండి. ఇ
మన కాలేజ్ డేస్ లో అయితే ఏన్ అదే ఆ ఆ ఆ స్ట్రీట్స్ లో అంత
ప్పుడు ఆ ఎక్కడ అక్కడ మనకి ఎక్కడైనా దొరు తుండ ఫాస్ట్ ఫుడ్ ప్రతి చోటా టేస్ట్ గానే ఉండ బాగా తెచ్చుకొని బాగా తింటూ ఉంటే మీకి
హ్ మేము కూడా అంతే అండి. ఏ ఏదైనా పీజీ లో ఫుడ్ బాగలేదం టే చాలు ఇంకా
ఆ మేము కూడా మేము కూడా సేమ్ అంతేనండి ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొ ప్లేట్ తెచ్చుకున్నాం అంటే ఎక్కువ తినలేమని చెప్పి ఒక ప్లేట్ ఇద్దరం షేర్ చేసుకుంటా అని చెప్పాము
హ మా రూమ్ మేట్స్ కూడా ఒక త్రీ మెంబర్స్ ఉన్నారండి డిఫరెంట్ డిఫరెంట్ గా అదే త్రీ కానీ టూ అని డిఫరెంట్ తెచ్చుకునేది అందరం తినేసి షేర్ చేసుకోం
మరి ఒకసారి మన మన ఫ్రెండ్స్ లో ఇద్దరివీ బర్త్డే టే సేమ్ డే మీకు గుర్తుందా ఇద్దరిది గలిపి ఒకే రోజు జుఎ బడ్డే మనము ఆ రోజు ఏం ప్లాన్ చేస్ కున్నమంటే, అక్కడికి కూగూస్ లెకే వెళ్ళి మనంమేదో ఒకటి ఆర్డర్ చేస్ టె అక్కడ సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే అది అక్కడ క్క స్పేస్ కు కొంచమే కదా ఉండేది. మరి మనము బ్యాచ్ చూస్తే పెద్ద ద్దగున్నాము అలో చేస్తారో లేదో అని చెప్ప వీక్స్ మా పీజీ లో సెలబ్రేట్ చేసుకున్నాం మీకు
ఆ అయ్యో ఎందుకు గుర్తులేదండి బాగా గుర్తుంది టూ కేక్స్ తెచ్చాము, స్ప్రేస్ తెచ్చాము బాగా ఎంజాయ్ చేసాం. హు
క్యాప్స్ పెట్టి వాళ్ళకి బర్డే క్యాబ్స్ తొ
ఆ బే ఔనౌనండి గుర్తుంది. కాప్స్ పెట్టమ్, ఆ కబ్స్ స్స్ మనం గుడా పెట్ట్కొని
అవునండి బాగా నవ్వుకున్నాము ఆ రోజు ఎంతైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం పన్న్ చేస్నా ఒ ఎంజాయ్ మెంటే గాని ఉంటా
హా అవునండి స్ప్రేస్ అంతా కొట్టుక్ కొని చాలా
ఉ, అ ఎప్పుడైనా ఆ ఇక్కడి కే మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఈ రోజు వింగ్స్ తినేసి వచ్చినామి, అక్కడికి పిల్చుకెల్త అక్కడ కూడా చాలా బా టేస్ట్ ఉన్నాయండి వింగ్సె త తింక చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చికెన్ లో ఫస్ట్ టైంస్ ఆ టేస్ట్ చేస్నాంవండి నేను
ఆ ఇవి కూడా బావుంటాయండి బార్బిక్యూ, వింగ్స్ కాకపోయినా ప్చ్ బార్బెకివ్స్, స్టాట్రర్స్ లాగు రి
అవును ఆ అవి కూడా అవి కూడా చాలా బావుంటాయండి నేను అవ్ ఇవి కూడా అనంటపూరు, ఆ ఒక రెస్టారెంటుంది మెసెస్ పార్డేస్ అన్ని అక్కడ టేస్ట్ చేసానండి అవి
హా అవునండి ఆ నార్మల్గా చర్చ్ స్ట్రీట్ దగ్గర అక్కడ కూడా చాలా బాగుంటాయిండి బార్బీ క్యూట్స్ లో అక్క ట్రై చేయండి ఈ సారి దండం శవరమ్మ కూడా బావుంటదండి. తెవర్మ
ఏమో అండి అదెప్పుడు టేస్ట్ సేలగాని, లేదు ఎప్పుడ్
టిలాగె ఉంటది చికెన్ నంత చిన్న చిన్న, ఆ చిక్కెన్నె చిన్న చిన్న ఫీ పీసెస్ లాగా, కీమలాగ కట్ చేసి ఆ దాంట్లోకి మైనస్ వేసి అదే వైట్ గా ఉంటది కదా అదే సిస్తారు జస్ట్ ఆనియన్స్ కన్నేసి
ఏమోండి ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకి ఎక్ చికెన్ చికెన్ ఐ ఐమ్స్ లో కూడా నాకు ఈ రెసిపీస్ లో కూడా నాకి ఏది ఎక్కువ బాయిల్డ్ అయి క్రిస్పీగా ఉంటది నాకు అదే ఇష్టం అండి
ఆ అదే బాగుంటదండి నా
అవును తినడానికి క్రిస్పీ క్రిస్పీ ఉండేది నాకు కబాబ్ కూడా అదే ఇష్టం త ఒకవేళ వింగ్స్ కూడా అట్లనే ఉంటాయి కదా క్రిస్పీ క్రిస్పీగా అప్పుడు ఫ్యామిలీ కూడా బాగా ఇష్టం అండి
ఓకే అండి ఈసారి శవర్మ తప్పకుండా ట్రై చేయండి అది కూడా బానే ఉంటది నాకు తెలీదు మీకు నచ్చుతాదో లేదు బాయ్ అండి బాయ్